అ హలో చెప్పండి కాద్ అదండి అది నెట్వర్క్ ఇష్యూ అండి అ అట్లనే అయితది కొంచెం కాల్లో లేపినాంక కూడా జాయినింగ్ కా కాల్ అనే చూపిస్తుంది అప్పటి నుంచి
ఎప్పుడప్పుడు జియో నెట్ అట్లానే చేత్తాండు
అవునా అట్లనే అయితాంది చూడాలి చూసి చేయాలి
మ్
మ్ ఇప్పుడుంటాది నెట్ ఇప్పుడే పోతది ఏమో అర్దమే కాదు ఆ మీరు వాటర్ ఫా క్ చి వాటర్ ఫాల్సకేక్కడైనా వెళ్ళినారా మరి మీరు
వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఒకటి ప్లేస్ ఉంది తిర్యానీ అని అక్కడ పోయినా
అక్కడ ఎట్లా ఉంటది మంచిగానే ఉంటదా
ఆ మస్తుంటది గ్రీనరీ మౌంటైన్స్
కానీ నడుచుకుంటూ వెళ్ళాలి కావచ్చు లోపల
ఏ లేదు బండిపోతడి మొత్తం అక్కడ నుంచి మనం మ్ టూ హండ్రెడ్ మీటర్స్ అంతే
అదే బండే అన్ ఆటో అట్లనా లేకపోతే
కార్ బైక్ మొత్తం మొత్తం పోతది వర్షాకాలంలో పోదు మొత్తం చిక్కటి చిక్కడి అయితది ఎండాకాలలో మస్తు పోత్ మస్తు పోవచ్చు అక్కడ నుంచి బండి పెట్టుకొని మనం పోతే వన్ మినిట్లో
వచ్చేస్తారివాడ్
ఆ వచ్చేస్తది వాట్ మొత్తం వాటరే గ్రీన్ గ్రీన్ ఉంటది గ్రీన్ గ్రీన్ కలర్
ఎది దూత్
మనకి ఆ వాటర్ లో ఏం స్టోన్స్ ఉంది ఏ కలర్ ఉంది మొత్తం కనిపిస్తది అంతా క్లీన్ ఉంటది వాటర్
అవునా
ఆ మస్తుంటది
అది ఫ్లో అయితానే ఉంటది కదా అండి మొత్తం ఏమైనా చెత్త ఉంటే కూడా అది పోతనే ఉంటది ఏముండదు గా అంత చెత్త
దావ్ వాటర్ వచ్చి ఆళ్ళను పడతది ఏం సుప్పర్ సూప్పర్ ఉంది
అది దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూసిన్రా మీరు
అది ఏ ఏరోప్లేన్ తో పోతే
ఏరోప్లేన్ కాదు ట్రైన్ తోటి వెల్
మస్తు సూపర్ ఉంటది ట్రైన్ పోతది ఇట్లా మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటది వాటర్ కింద పడుతది ఏం ఉంది లొకేషన్ అది సుప్పర్ ఉంది
అదే ఎక్కదేక్కడి అండి ఎక్కడికి వెళ్తా అది గోవా వెళ్తానే ఆహా మరి గోవా ట్రైన్ లోనే వెళ్లాలి మరి
ఆ ట్రైన్ లో వెళ్ళాలి ఫ్లైట్ తో రావాలి మస్తు ఉంటది
లేపోతే ఫ్లైట్ తో వెళ్లాలి ట్రైన్ తో
మ్ ట్రైన్తో వెళ్ళాలి ఫ్లైట్తో రావాలి
ఎందుకంటే అలసిపోయి ఉంటారు కదా వచ్చిన వచ్చేటప్పుడు ఆ
ఎయిర్పోర్ట్ చేరాలే ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఎరోప్లేన్ లో కూర్చొని మంచిగా టూ అవర్ హైదరాబాద్ అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో ఇంటికి పోయి మస్తు పండుకోవాలి అంతే అది ట్రైన్ లో వస్తే టువెల్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ అయితది ఇంకా మొత్తం పోతది ఎనర్జీ
అవునా అదే ఇగ చూసి వెళ్ళాలి ఎక్కడేళ్ళినా కూడా
ఉత్తాండ్రు మనాలి లతా తెలుసు
పోతున్నారు అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి వాళ్ళు పో
ఎప్పుడు ఎట్లా అయింది అంటే ట్రిప్స్ ట్రిప్స్ ట్రిప్స్ మొత్తం
ఆ ఆ కానీ గర్ల్స్ కి పోనియ్యరు కదా గర్ల్స్ అంత వెళ్ళరు ఎక్కడికి అంటే వాళ్ళ పేరెంట్స్ వేరేది ఉంటది మైండ్ సెట్ అందరిది సేమ్ ఉండది కదా
అవును నువ్ హైదరాబాద్ వస్తె చెప్ ప్పి నికు తీసుకొని పోతా
అవునా
ఆ అవును
ఆ
అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కదా అక్కడ కూడా తీసుకుపోతాను నీకు మొత్తం తెలుగు సినిమాలు ఇంకా బాలీవుడ్ సినిమాలు మొత్తం షూటింగ్ అయితది అ క్కడ మొత్తం ఉంది ఇండియాలో ఏమేం టూరిస్ట్ ప్లేస్ ఉంది రామోజీ ఫిల్మ్ సిటీ లోనే మొత్తం ఉంది డూప్లికేట్ నీకు అక్కడే తీసుకొని పోయి మొత్తం చూపిస్తా ఇండియా టూర్ అయితది నీది ఆ ఇండియా టూర్ అవుతది మొత్తం నీది
ఆ ఆ మ్ నాకు హాటెడ్ ప్లేసెస్ చాలా ఇష్టం అండి కానీ నేను ఎక్కడ వెళ్ళినాను తెలుసా ఒక పెద్దవ
వావ్ భోసనిలో కుడా సూపర్ వాటర్ ఫాల్ ఉంది సూపర్
కానీ దా అక్కడ లోపల పోవడానికి
ఏ ఎంత ఆ సి సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ పోవాలి వాకింగ్ చేసి
బాగా దూరం
మొత్తం మౌంటైన్స్ ఉంది ఇంకా వాటర్ ఉంది అడ్వెంచర్ అడ్వెంచర్ చేసి పోవాలి మొత్తం
అవును ఇంకా అది ఏమో బుడుదలో మొత్తం ఏ పురుగులు ఉంటాయి అది కాళ్ళలోటి ఇట్లా లోపలి పోతు
ఆ మొత్తం కిచ్చాడు కిచ్చాడు ఉంటది మొత్తం చెప్ప ఖరాబ్ ఇయితేది డ్రెస్ ఖరాబ్ అయితేది షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని చెప్పులు బండి మీద దని పెట్టి పోవాలి
ఇంకేమమి పురుగులు ఉంటాయి తెలుసా నీకు తెలియదా పు పురుగులు ఉంటాయి దాంట్లో
నేను పోయినప్పుడు లేదు అది
ఆ ఇట్లా ఇట్లా మొత్తం కాళ్ళలో ఇట్లా పోతాయ్ తెలుసా అట్లనే ఉంటది అది రెడ్ కలర్ది ఉంటాయి అది చూస్తేనే నాకు భయం టాది మీకు ట్రైన్ తోటి వెళ్ళడం ఇష్టమా బస్ తోటి వెళ్ళడం ఇష్టమా ఎక్కడైనా ఊర్లకి
ట్రైన్ ట్రైన్ ట్రైన్
అవును అమ్మ బస్ తోటి ఎవరు వెళ్తారు అ ఎక్కడ అంటే అక్కడ
ఎందుకు బస్తో నువ్వు బుక్ చేసి తే ఏ మస్త్ స్లీపర్ ఉంటది ఏసీ ఉంటది మస్తు పోవచ్చు లాంగ్ పోతే
కాదు కాగాని ఆ ట్రైన్ లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది బస్ లో అంత ఉండేదీ తెలుసా అది ఏంటిది బస్ అంటే రోడ్ మీద అది అద ట్రైన్ లో వెళ్తే మొత్తం చె ఇట్లు మస్తుంటాయి తెలుసా ఇంకా నైట్ జర్నీ అయితే మస్తు ఉంటాది ట్రైన్ది అయితే నాకు ఫుల్ ఇష్టం నైట్ జర్నీ ట్రైన్ లో
ట్రైన్ లో థాడ్ ఏసి లో నైట్ జర్నీ పోతే అబ్బా సూపర్గా కనిపిస్తుది ఎక్కడైనా పోవాలంటే థర్డ్ ఏసీ టికెట్ చేసుకొని పో మస్త్ ఎంజాయమెంట్ అయితేది
డబ్బులు కూడా అంతా ఉండాలి కదా అండి
ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతే నీకు ఎంత ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎర్టీ అయితది అంతే స్లీపర్ మస్త్ ఏసి
అవునా ఏమో చూద్దాం తర్వాత ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళాలి ఇక కొంచెం వెదర్ కూల్ గా అయినట్టు అయింది మళ్ళీ ఎండేస్తుంది ఇక్కడైతే హలో
చేంజ్ అయింది చూడండి
ఇక్క ఆ మళ్ళీ ఎండ వచ్చింది ఇప్పుడే ఎండ లేకుంటే మళ్ళీ ఎండ వచ్చింది హలో
చెప్పండి నీకు సిస్టర్ మీ సిస్టర్
అంటే
మీ సిస్టర్కి
పోనీయండి అండి మీరు చెప్పుడ్ చెప్పడం వస్త లేదంటే చెప్పకండి పోనీయండి హలో
నువ్వే చెప్పు నువ్వు అడుగు నేను చెప్తా
మీరేమో చెప్తున్నారు సిస్టర్ సిస్టర్ ఏం సిస్టర్ అండి
ఆ సిస్టర్ కి బేబీ ఉంది కదా
అవును చిన్న పాపా
ఆ చిన్న పాప ఉంది కదా నీకు మస్తు టైం పాస్ అయితది
ఏం టైం పాస్ కాదండి వాళ్ళు ఆమే ను బాగా సత్తాస్తుంది ఇప్పుడు తెలుసా అట్లా ఏం లేదుా ఆమె ఎంత సతాయిస్తంది అట్టట్టిగాని అ ఒర్రుతాంది ఏడుస్తుంది చూస్తే నాకు భయమవుతాంది ఆమెకు చూస్తే ఇంకా అబద్దం బాగా అబద్ధం చెప్తంది ఇట్లా మూడిత కూడా గిచిందని చెప్తాంది తెలుసా
అమ్మో చిన్న పిల్లలు అట్లనే ఉంటది
న్న అంతా ఏం మాట్లాడతలేను ఇంట్లో కూడా ఎవరితోటి ఏం మాట్లాడుతలేను ఆ మరి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తింటారా మీరు
ఆ పోతా కదా పిజ్జా శాండ్విచ్ ఏదైనా తింటా
అదే అవునా మీ ఊళ్లో అవి దొరుకుతాయా
ఆ దొరుకుతాది చికెన్ పన్నీర్ వెజ్ స ఆ సిక్స్ పీస్ది చికెన్ పిజ్జా సూపర్ ఉంటది శాండ్విచ్ కూడా సూపర్ ఉంటది టూ హండ్రెడ్ చికెన్ పిజ్జా సి పిస్ ది
అవునా
ముగురు మంది తిం ముగ్గురు మంది అరమ్స్ తిం తింటారు అది టూ టూ పీస్
ఆ మీరు మంది తిన్నారా ఎప్పుడైనా
ఆ మందికి హైదరాబాద్ డిష్ కదా
ఎందుకో నాకు మంది కూడా తినబుద్ది కాదు బయట ఏమైనా ఫుడ్స్ తెప్పిస్తే కూడా తి నబుద్ధి గాదు తెల్స అట్టిగానే తినాలి తినాలి అని
మంచూరియా అంతా బాగాలేదు కానీ నూడుల్ మం మంచిగా ఉంటది
ఏమో ఇగ కొంచెం తింటేనే నాకు అయిప్ పోతది కదా తినబుద్ది కాదు వామిటింగ్ వచ్చినట్టయితది మంది కూడా నేను తిం తినడానికి పోయినా కొంచెమె తిన్నా టూ ఇట్ల తిన్న టూ అంటే టూ ముక్క బుక్కలు ఏమో తిన్న
నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది
సరే